ఆ విన్విస్తంది నీకు వినిపిస్తంద
ఆ వినిపిస్తుంది ఏం చేస్ ఏం చేస్తలేం ఖాళీగానే ఉన్నా మీరేం చేస్తూరు.
నేను అంత ఈ రోజు కొంచెం ఎండా వచ్చింది బయట కూర్చోని ఉన్నాను. ఇంట్లో చల్లి అ
గాలోస్తుంది అసలు మెత్తం వర్షం వచ్చేటట్టే గాలి వస్తుంది. కానీ వర్షం వస్తలేదు.
మాకు డైలీ అట్లే ఉంటుంది. వర్షం వచ్చేత్త నా ఉంటు టుంది ఎండ ఉండే లేదు గాలి ఎక్కువ వస్తుంది. మేఘాలు ఉంటాయి కానీ అవి వెళ్ళిపోతా ఉంటాయి. ఇక్కడే వర్షం పడుతుందా అనిపిస్తుంది. కానీ వెళ్ళిపోయి ఉంటాయి. వర్షమే పడతు ఈ రోజు గ్యాప్ వచ్చింది. మేఘాలు లేవు ఏం లేదు. సూర్యుడు వచ్చిండడు ఎండ పడతా ఉంది. గాలి రోజు కంటే కొంచెము తగ్గింది. గాలేమొస్తా ఉంది. కొంచెం తగ్గింది. అంతగాలీ ఎం లేదు
ఉహ్
మీ సైడ్ ఫెస్టివల్స్ అంటే నేను ఎప్పుడు చూసింది లేదు వినిండేది ఏ ఫెస్టివల్ కి ఎట్లా చేస్త రు చెప్తారా
ఆ చెప్తా దసరాకి నైన్ డేస్ జరుపుకుంటాం నవరాత్రులు మేము
అవును
అంటే అందరం మనీ వేసుకొని ఇట్లా గల్లికి ఒక దేవతను తెచ్చుకుంటారు.
ఆహా
ఇంకా తెచ్చుకొని ఇంకా నైన్ డేస్ కి నైన్ లిక్స్ ఉంటాయి. కదా అమ్మ వారికి ఒక రోజు సరస్వతి దుర్గా మాత కాళిక మాత అట్లా అట్లా రోజు ఒక ఆవతారం తోటి రెడీ చేస్తారు అమ్మ వారిని ఇంగ రెడీ చేసి ఇంకా భజన స్టార్ట్ చేస్తరు మాలలు వేస్తారు కదా ఇంకా మాలలు వేసిన తర్వాత ఇట్లా భజన చేస్తారు. ఇంకా నైట్ ప్రసాదం పెడతారు. ఇంక ఎవరూ ఇష్టం ఉన్న వాళ్ళు అన్నదానం చేసి చేస్తారు
అవుండే ఎవరైనా మొక్కుకొని ఉండే వాళ్ళు కూడా చేస్తారు
ఆ లేదంటే లాస్ట్ డే అయినా చేస్తారు.
అవునులే అంటే ఇగా నైట్ ఎంతా జాగరణ చేస్తార నార్మల్గా అమ్మవారిని కూర్చోబెట్టి ఆ ఇట్లా పూజలు చేసి ప్రసాదాలు ఇస్తారా
అంటే మాలేసుకున్న వాళ్ళు చేస్తారు నైట్ మొత్తం భజనాలు చేస్తారు ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళు కొంచెం సేపు ఉండే వచ్చేస్తారు
అవునవును డైలీ ఉంటుంది తొమ్మిది రోజులు అట్లే
ఆ అవును అట్లనే ఉంటది ఇంకా లాస్ట్ డే ఏమైతదాంటే మేము చీరలు ఇంక అమ్మవారికి అలంకరణ చేస్తాం కదా నగలు
అవునవును
అవన్నిటిని కూడా వేలం పాట పెడతారు
ఓహో
ఇంగ అన్నింటిని వేలం పాట పెడతారు ఇంక అది అయిపో తది తర్వాత నెక్స్ట్ డే అమ్మవారిని కదిలిచ్చ టప్పుడు ఇంగ మొత్తం డీజే పెడుతరు ఇంగ మొత్తం ఊరు మొత్తం ఊరేగిం దించి అమ్మవారిని తీసుకెళ్తారు
అంటే వేలం పాట వేసేది బాగుపోతుందా వేలము
ఆ ఒక్కొక్క చీర టెన్ థౌజండ్ అట్లా వెళ్తది బాగానే వెళ్తది
ఆహా
ఇంకా అమ్మవారి చీరలు అంటే ఇంకెవరికైనా ఇష్టమే కదా
అవునవును అది ఎవరికో దక్కేది వేలం వేసిన కూడా అందరు పోటీ పడతారు కానీ ఓవర్కే అవును అంటే సంవత్సరం సంవత్సరము సేమ్ అలాగనే చేస్తారా
ఆ సేమ్ ఇంగ
హు నవరాత్రులు ఇంకా
ఇంకా వినాయక చవితి కూడా మంచినే చేస్తామండి లెవెన్ డేస్ అన్నా నైన్ డేస్ అన్నా
అవునులే
వినాయకుడిని వెడతాము ఇంక రోజు వినాయకుడి దగ్గర ఒక ఫ్యామిలీ అట్లా పూజ చేపి స్తారు ఇంకా ఆ ఫ్యామిలీయే ప్రసాదాలు అవన్నీ చేసుకొని వస్తారు
అవునులే డైలీ నైన్ డేస్ వరకు పు పూజలు చేస్తారు నైన్ డేస్ రోజు అదే నిమజ్జనం మనుం తుంది ఆ నిమజ్జనం చేసేటప్పుడు ప్రసాదాలు అన్ని చేసి ఆ మంచి టైమ్ చూసుకొని తీసుకొని పోతారేమో కదా వినాయకుడి నిమార్జనంకు
హు లాస్ట్ డే రోజు అన్నదానం చేస్తారు కానీ రోజు మాత్రం ఇంకా ప్రసాదం చేస్తారు దేవుడి ఇట్లా ఉండ్రాల పాయసము పులిహోర ఇంకా దేవుడికి అవి ఇష్టం కదా చనగలు
అవును
ఇంగ చేస్తారు ఇంగ రోజు మధ్యాహ్నం ఒక మార్నింగ్ ఒక ఫ్యామిలీ ఈవినింగ్ ఒక ఫ్యామిలీ కూర్చొని దేవునికి పూజ చేపిస్తారు
అవునులే ఇంకా వినాయకునికి ఎట్లా చెరుపును ఇంకొకటి ఏమంటారు అది ఫ్రూట్ అది ఏమో ఇష్టంమంటారు కదా వినాయకుడికి
అయ్య ఉండ్రల పాయసం ఇష్టం కా
ఆ ఆ తొమ్మిదో రోజు నిమర్జనం చేసేకి ఆ రోజు అన్నదానం పెట్టి అవునులే
ఇంగ లడ్డు నీ కక్కడ పెడతాం కదా కలిషం
అ అవునువును ఆ
ఇంకా అది ఇంకా దేవుడి మేడలా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఆ దంట గుచ్చుతారు ఇట్లా టెస్స్ అన్నా ఫిఫ్టీ రూపీస్ అన్నా
అవునువునులే
అట్లా దండలు మాల లెక్క వచ్చే వేస్తారు అ వీటిని కూడా పెడతరు
అంటే ఇక్కడ నేను చినప్పుడు మా ఊర్లో అయితే లడ్డూది అది టౌన్ లో చేస్తార ఏమో తెలిదు మా ఊర్లో అయితే చేసిండేది లా డ్డు వేలం పాట అట్లా ఇక్కడ కర్ణాటకలో చేస్తారోలేదో నేను చూసిండేది అంటే వన్ ఇయర్ అయిండదు నేను ఇక్కడ వచ్చి ఈసారి ఏమన్నా చెస్తే చూడల్లా అట్లా సేమ్ లడ్డు వేలంపాట పెడతారా ఎట్లా అని ఇక్కడ గ్రాండ్ గా చేస్తారంట పోయి చూసిన్లేదు నేను
అవునా ఏళ్ళండి ఈసారి
ఆ ఈసారి వస్తే చూస్తాను అది సేమ్ మీరు చెప్పినట్లే వేలంపాట పెట్టేది అన్నదానాల్లో అవే ఉంటాయా అని చూడల్లా ఈ సారీ
ఆ
అయినా బా చేసుకుంటారు అట్లా తే అంటే త్రీ డేస్ బాగా భక్తితో చేస్తారు ఇప్పుడు జనరేషన్ లో వినాయక చవితి అంటే
ఆ
త్రీ డేస్ అయినాక ఇంక డీజే పెట్టి డ్యాన్సు అవి ఇవి చేట్ ఈ కొత్తగా వాళ్ళే క్రియేట్ చేసినారు ఇప్పుడు
అవును అప్పట్లోనేమో ఓన్లీ బతుకమ్మ సాంగ్స్ భజనలు అవి ఉంటుండే ఇంగ ఇప్పుడు కొంచెం ఒక రెండు పాటలు దేవుడి పెడతారు ఇంగ తర్వాత డీజే సాంగ్స్ ఏ
అయినా యాక్చువల్ గా వినాయక్ చవితి ఎట్ల వచ్చింది అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా
ఆ
ఆ వాళ్ళు వచ్చేసి మహారాష్ట్రలో ఆ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఏమిటికి అంటే ఇప్పుడు బ్రిటిషర్స్ ఉండ్రి ఇండియన్స్ అందరూ ఒకే చోటే ఉండి మీటింగ్స్ పెట్టేకి ఆ బ్యాన్ చేసిండ్రీ ఆ ఇట్లా ఉండ్రాదు మీటింగ్స్ పెట్టరాదు అని ఎందుకంటే బ్రిటిషర్ టాప్ అపోజిట్గా మాట్లాడుకొని మళ్ళీ ఏమేమో చేసేస్తారు కదా ఇండిపెండెన్స్ కోసము అని అట్లా బ్యాన్ చేసేసినారు వాళ్ళు ఏం చేసినారు అంటే వినాయకుడిని పెట్టి ఆ పండగలాగా మేము చేసుకుంటాము అనే తర స్టార్ట్ చేసి నైట్ టైమ్స్ మన ఇండియా కోసము ఏం చేయ్యల మనము ఇండిపెండెన్స్ తెచ్చుకునే దాని కి ఈ బ్రిటిషర్స్ చేసే అరాచకాలనీటిన్ని ఆపేదానికి మనం ఏం చేయలా అని నైట్ టైమ్స్ మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళంట ఆ వినాయకుని దగ్గరకి వచ్చి అందరూ భజన చేసినంత సేపు చేసి మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళంట అట్లా స్టార్ట్ అయింది మహారాష్ట్ర లో స్టార్ట్ అయిండేది వినాయక చవితి ఇది
అవునా
ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేంజ్ చేసేసుకొని త్రీ డేస్ బాగా భక్తితో ఉంటాము తర్వాత డీజే పెట్టేదంట డ్యాన్స్ చేసేదంట
ఆ
మనం క్రియేట్ చేసుకోండేది అది
ఆ ఇంకా రాను రాను ఎట్లా చేస్తారో మీ దగ్గర బొడ్రాయ ఫెస్టివల్ చేస్తారా
బొడ్రాయి ఆహా తెలీదు అది అంటే ఎట్లా చేస్తారా
అంటే గజస్తంభం ఉంటది ఊర్లో గజస్తంభం అని నిలబెడతారు
ఏమో అంటే నేను చూసిన లేదు ఉంది మా ఊర్లోనే ఉంది ఆ బొడ్రాయ అనేది ఉంది
ఆ
దానికి సపరేట్ గా పండగంటూ ఏమో చూసినలేదు నేను
హ అంటే ఇట్లా త్రీ టైమ్స్ చేస్తారు అన్నమాట మంచి రోజులు చూసీ కొని గజస్తంభం నిలా పెడతారు ఇంకా ఇంకా ఫ్యామిలీ ఎంత మంది చుట్టాలూన్టే అంతమంది చుట్టాలు వస్త ఇంటికి ఇంకా దేవుడి దగ్గర ఒక మేకను కోస్తారు ఇంకా జాతర లాగా ఉంటది మొత్తం
అవునులే
బాగా చేస్తారు
అంటే నార్మల్ గా అంటే ఊర్లో ఎవరిదైనా మ్యారేజ్ అయింది అట్లా అంటే ఊరంతా ఇది ఊరేగింపు తర చేస్తారు కదా అప్పుడు అ బొడ్రాయి కూడా ఆ నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి
అవును
వెంకాయ కొట్టి అట్లా చేసే చూసినాను సపరేట్ గా దానికి పండగ చేసేదైతే చూసంలేదు నేను ఎప్పుడు
ఆహా
అ మా ఊర్లో అయితే శ్రీరాంనవమి బాగా చేస్తాంది
ఆ మాదగర కూడా చేస్తారు శ్రీరామనవమి కళ్యాణం చేయిస్తారు
అవునవును
కళ్యాణం చేసి అన్నదానం చేస్తారు పానకం ఫేమస్ కదా
అవును పానకం తేరుల గి అంతా గాని చేస్తారు రామస్వామి గుల్లో సేమ్ మీరు చెప్పినట్లు కళ్యాణం చేసి అంత పేర్లాగే జాతర అంతా ఉంటుంది శ్రీరామానవమి రోజు అప్పుడే అందరు చుట్టాలాందరు బాగా ఫేమస్ కాబట్టి మా ఊర్లో చేసేది పండగే ఇంటికి చాలా మంది అందరూ చుట్టాలను చూసుకుంటారు కజ్జికయలు అత్రసలు కారం చెట్లు అన్ని చేస్తారు బాట వచ్చే ఆ పండకే ఎక్కువ వచ్చేది ఇంటికి బంధువులంతా ఆ చనా చేస్తారు కేజీలు కేజీలు చేసి పెట్టింటారు ఆరోజు తినేకి మళ్ళా వాళ్ళకి ఇచ్చి పంపించేకి అదైనాక నాన్ వెజ్ చేస్తారు పండగ అయిపోయిన తర్వాత బా చేస్తారా పండగ మా ఊర్లో ఇంకా ఉగాది అంటే ఒకప్పుడు చేస్తానట్లేం చేయలేదు ఇప్పుడు తక్కువే
మ్ హు హు
అప్పుడు బాగా చేస్తా ఉండ్రి ఉగాది రోజు మనం చనిపోయింటారు కదా పెద్దవాళ్ళు
ఆ వాళ్ళకి పెట్టుకొని ఇట్లా భక్ష్యాలు చేస్తారా మీరు భక్షాలు
ఆ చేస్తాము కొత్త సంవత్సరము అని వాళ్ళకి ఇప్ బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైండేది ఏమన్నా చేస్త ది టంకాయ కొట్టుకొని వచ్చేది
ఆ
అక్కడ అట్లా మ్ కొంతమంది సపరేట్ గా పెద్దల పండగ అనే వస్తుంది
ఆ
చేసేకి ఆ టైమ్ లోనే కొంతమంది చేసుకుంటారు
అవును
భక్షాలు అంటే మామూలు శనగబెల్లు ఏసి బెల్లము ఏసి ఆ ఓలిగి రవ్వ ఉంటుంది సార్ బక్షల్ది రవ్వ దాంతో కలుపు కొని అట్లే చేస్తారు ఇక్కడ కర్ణాటకలో ఎట్ల అంటే అది చేస్తారు ఉత్త కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి అది బాగా తురిమేసి పాకం పట్టుకుంటారు బెల్లంతో
అవునా
గ గట్టిగా పాకం పట్టుకొని కాయోబట్టు అని భక్షాలని ఒబ్బట్టు అంటారు
ఆహా
కాయోబట్టు అని అట్లా చేస్తారు అది ఇంకా టేస్ట్ ఉంటుంది మామూలు శనగబేళా తో చేసే ఓబట్టు కన్నా
ఆహా మేము ఇక్కడ గోధుమ అంటే చపాతి పిండితోటి చేస్తాం
అవునా అవును కొంతమంది చేస్త తో చపాతి పిండితోను మైదా పిండి సపరేట్ అద్ దాందే రవ్వ అవి కూడా వస్తుంది
అవును
అవునా అంటే ఎప్పుడు గోధుమ పిండితోనేనా చేసేది మీరు
ఆ ఎప్పుడు అదే
మ్ మేమైతే మా అమ్మ వాళ్ళు ఇంట్లో చేస్తానం ఇప్పుడు సపరేట్ భక్ష్యాలదే రవ్వొస్తుంది. దాంట్లో కొంచెం మైదా వేసుకొని కలుపుకుని పెట్టుకునేది ఇక్కడైతే పూర్తి